ఏం లేదు కాలి
హ్మ్
ఏ అసైన్మెంట్ రాద్దామని చూస్తు
ఉ
హెచ్ఓడి క్వశ్చన్స్ ఎట్లా చాల ఇస్తా అన్నాడు మనం ఎట్లా సాల్వ్ చేస్ కోవలవి
అదే
ఆమెకి ఇచ్చిండా ఇయ్యలేదా తెల్వదు మనకి క్లారిటీ లేదు ఎవరన్నా ఒకరు సర్ కి మెసేజ్ చేస్తే తప్ప ఐన ఏదొ ఒకటి చెప్పడు అడిగినా ప్రాబ్లమే అడిగకపోయినా ప్రాబ్లమే
ఆ ఏదో ఆయనని అడగమందాం మరి ఆయనని అడగమందాం
ఎవ ఆ అడగమందాం అవును ఎవరినన్నా సిఆర్ నైనా ఎవరినైనా
ఆ మెసేజేస్తతరు గద వాళ్లు
అదే ఆ ఎందుకైనా మంచిది అడిగి
మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడే ఏదో
మ్మ్ ఇగ టెక్నజీలు టెక్నాలజీలు అని ఓ మొత్ మొత్తం మీరు మొత్తం దాంట్లనే తిరు రుగ అసలు అంతే టెక్నలజీ చల్లగుండ మన పైసలు తీసుకొనికే ఉంటరు
ఆ ఎట్లాంటుండ వచ్చింది లేకపోయినా ఇయ్యాల్సిందే
అసలు ఏ కాలేజ్ లో అన ఉన్నదా ఇట్లా ప్రో గ్రాం పెడితే పైసలు ఇయ్యాలి అని ఏ కాలేజీ చేయరు తెలుసా అసలుకి మనకు కాలేజే మొత్తం ఇట్లా పైసల కాలేజు అసలే ఏ కాలేజ్ అంతా ఫ్రీగా స ఇంకొక్కొక్క కాలేజీ లో టూ టూ డేస్ పెడతరు ఇంక్లూడింగ్ ఫుడ్డు మరి మనకైతే అసలు ఏది లేదు ఆ మళ్లీ ముడొందల్ ద్దలంట దానికి రెండు కాదు మూడు కాదు రెండు కాదు ఒకటి కాదు అ అన్ అన్నిగనం పైసలు ఏం చేస్తారా అర్థం గాదు అదే కాదా
ఆహ
నిజంగానే మనకు దాంతోనేమన్న లాభం ఉంది అం అది గుడ లేదు మళ్ళీ ఎగ్జామ్ ఫీజ్ కట్టాలి ఇప్పుడు ఆ ఎగ్జామ్ ఫీజ్ లాస్ట్ డేట్ ట్వంటీ ఫైవ్ వితౌట్ ఫైనాలిటీ
ఆ
నవ్ గద
ఎప్పుడు
పోయినా సారీ పోయిన సెమ్ము హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా క కట్టినవు జుడు కట్టినవా ఎక్స్ట కట్టినవా ముందే
ఆ ముందే కట్టేసిన సాయంత్రం దాకా మనం ఉండి కట్టలేమా
ఆ అవునా నేను ఎక్స్ట్రా కట్టినవేమో అన్నట్టుగా అనుకుంటున్నా
కాదు ఆ రోజు ముందు రోజే చాలాసేపు ఉన్నాం మనం కట్టిణం
అదే అదే ఎప్పటి నుంచి ఫీస్కి పర్మిషన్ ఎంత తీసుకుంటారు
అవున ఇట్ల నేను కూడా తీసుకోవాలి
ఏమని మళ్ళీ కట్టవా ఇప్పుడు ఈసారి
ఏమో ఏం
వడుస్తాడా పర్మిషన్ మొన్ననే అంతగానం సచ్చిండు ఎవరికి కడతాం కదా ఎట్లదైనా మన పైసలే కదా కట్టేది ఎగ్జామ్స్ కి పర్మిషన్ ఇస్తే ఎక్జామ్స్ పెట్టపోడు ఏంది ఫీస్ కట్టపోతే ఎంత సోది గాకపోతే
ఉమ్ మళ్ళీ టెగ్నోజల్ గట్ట పైన పెట్టాడట.
ఆ అమ్మా
టక్న జిల్లీ కట్టకపోయిన ల్యాబ్ అపుతాడంత ఏందొ
చి వేస్ట్ కాలేజీ అసలు ఆగ పైసలికి ఎగ్జామ్స్ కి సంబంధం ఏమైనా ఉందా అసలికి చి మొత్తం గోరంగా చేస్తాండు కాదనీ
ఒకరు కూడా వాళ్ళని ఇయ మంటే ఇస్తారా మనల్ని అయితే ఇన్ని గుంజుతారు
ఆ అసలు వాళ్ళు ఎప్పుడన్న ఇస్తారా అసలు వాళ్ళు ఏవన్న ఇస్తారా మనకి ఏవన్నా లాభం ఉందా కాలేజీ తోనీ ప్లేస్మెంట్స్ ఉ ఆ ప్లేస్మెంస్ బయటని చూసుకోవాలి అన్ని బయటని చూసుకోవాలి ఏ ఇదే
త్రిబులి వాళ్ళకైతే మంచిగా వాళ్ళు ఇచ్చారట పేపర్ పబ్లిష్ కి
అవునంటా గ ఇచ్చ పెట్టుకుర్రంట. ఛీ మనకున్నారు గైడ్స్ మనల్ని సరే ఎక్స్ట్రా పైసలు అడుగుడేగాక అ వాళ్ళు ఇంత హెల్ప్ గుడి వేస్తలేరు అట్లీస్ట్ మేల్స్కొచ్చిన రిప్లేలు కుడ ఇస్తలేరు తెల్సా చక్కగా
ఆ నిన్న అంటుండు. మా టీమాయనా అంటుండు త్రెడ్లీవల్ ఇట్లా పైసలు ఇచ్చిరట నువ్వు కూడా అడగకపోయినా వామ్మో నేను అడుగుతు ఏమన్నా అంటే ఇగ నే నేను అడగాలట నేను పైసలీ అని
ఆ యోగా తే తున్నారు. ఉమ్ ఆ ఆయనాసలే అమ్మో బబ్బీ కాడానికే ఎట్లా చండు ఆయన రానందుకే నువ్వు చెప్పక పిపి అన్నప్పుడు ఇంకెమ్ పీకుతాడు ఆయన
ఆ
అసలు ఏమని అడుగుతాం వాళ్ళకై వాళ్ళు పెట్టిటే అది వేరుంటది
ఆ అట్లా అడుగుతే ఎట్లుం
స్ట్రిప్ట్ని హెచ్ఒడి హెడ్ స్ట్రిప్ట్ ఫ్యాకల్టీ మంచిగా ఉంటరు మనకి అందరు అందరే పిస్నారి మొఖాలు అట్లీస్ట్ హెచ్ఒడి హెల్ప్ చేస్తా అని కూడా అన్నాడు కనీసం మరి టు థౌసండ్ కదా వాళ్ళ ఇక మరి నేను థౌజండ్ పెట్కుటే మీరు థౌసండ్ పెట్కుటా అంటాలేడు
ఆ
టూ థౌసండ్ అంటాండు ఇంకెవరన్నా కావాలంటే చెప్పు నాకు టూ థౌసండ్ అంటాండు ఫోర్ థౌసండ్ ఇంకెవడు కట్తాడు అని అంటాండు ఉమ్ మనకేందుకు టూ థౌసండ్ ఆ టూ థౌసండ్ పెడితే మంచిగా అయితే మళ్ళ వాళ్ళకి ఇప్పుడు ఎన్ని పైసలు చూడు టూ థౌసండ్ అంటే వాళ్ళు ఒక్కొక్క దాంట్లో త్రీ వెెెెతు త్రీ మెంబర్సే ఉన్నారు కదా ఓన్లీ ఆమె బ్యాచ్ల లాస్ట్ ఆమె బ్యాచలనే ఫోర్ మెంబర్ ఉన్నారు నెంబర్ వన్ ఎల్ టెన్ వాళ్ళు ఉన్నారు. టైమ్ అంటరు ఇగ ఆమెకి కొంచెం తక్కువ పడ్తయేమో ఎంత టూ థౌసండ్ డివైడ్ చేసిన ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఆమెకు పడతాయి. ఇప్పుడు వీళ్ళ సిఆర్ వాల్ల బ్యాచ్ కని అయితే మొత్తం వీళ్లకే ఆ ఎక్కువనే పడతయ్ అయితే ఏం చేసిండో తెలుసా సిఆరు ఆ ఇ థర్టీ త్రీ ఉంది కదా ఆమెది ఫస్ట్ రావాలి కదా నేమ్ పేరు ఆమెది లాస్ట్ పెట్టిండు ఆ ఎవరు ఫోర్టీన్ అనుకుటా ఆయనది ముందు పెట్టిండు.
ఎందుకు
ఇం ఆమెంతా మొత్తుకుంద ఇది చేంజ్ అయ్యి ఇది చేంజ్ అయ్యి అని అన్నా కాని చేంజ్ చెయ్యలేదట నాకు మార్క్స్ తక్కువ ఏస్తాడుమో అన్ భయంమైతుంది అది ఇద అంటాది ఇగ మరియ అట్లా నేమ్స్ చూసి ఏస్తరు అది ఆర్డర్లు ఉంటేనే మ్యాథ్స్ ఆర్డర్ లో పడతయ్ కదా
ఓకేద మరి ఈమెల్ ఎందుకు అట్లే
ఏమో మరి ఆయన ఎందుకుపెట్టిండో అది మర్చిపోయి పెట్టినా కానీ ఛేంజ్ చేసేది ఎంతసేపు కదా ఆ ఓ వీలుగాంక టెక్నోజీలు ఏమంటారు హ్యాండిల్ చేత్తారు. ఇట్లా నిన్న నై నా బ్యాచ్ పీపిటీ చెప్పాలి లేదు లేదు రాదని ప్రిన్సిపల్ సార్ పిలుస్తు అ చెప్పేసి ఒవరాక్షన్ చేసింది ఆ అందు చెప్పనియ లేదు మమ్మల్ని ఇక తర్వాత ఇయ్యి ఎల్లి సిక్స్ వాళ్ళు వత్తారు అవసరం లేదు మేము చాలా సేపు అవుతుంది వెయిట్ చేసి, మేము చెప్పిన తర్వాత నేను చెప్పు అని నేను అన్నా. నేను లేసిన డబ్బున. మరి ఏం అవసరం ఎప్ వీళ్ళకి ఓ పెద్ద వీళ్లు చేసేదిలేదు ఏం లేదు తిరుగుడు తప్ప.
ఆ ఏం పనున్నది.
ఏ అంట
ఉహు
నిన్న ఆయనకు ఫోన్ చేసి జర్నల్ కి పైసలు కొట్టకు అని చెప్పిన కదా.
ఉమ్
మాట్లాడుతుంటె కట్ చేసిండు కదా ఫోను ఏమన్లే మళ్ళా తర్వాతకి ఆయన్నే మెసేజ్ చేసి ఏమంటాండు, ఆ నేన్ నిద్రలున్నా నువ్వు నాకు ఫోన్ చేసినవు అంటె మాట్లాడినవు గుడ కదా అని నేనన్నా. నిజంగనే నేను నిద్రలు ఉన్నా అంటే, ఇగ నేను ఏమనాలి చెప్పిగా. ఓకే అని వెట్టిన నెనీ
తరు నిద్రలుంటే
నిద్ర లేదు ఏం లేదు నవ్య, బ బయట బండ్ల సౌండ్ ఒస్తుంది, నాకు ఆ మాత్రం తెలివదా క క కట్ చేసినాన చెప్పుతున్నట్టున్నట్టున్నది.
ఆయన గప్ప కాలేజ్ అయిపోయింది ఆయన కాలేజ్కి వచ్చింది కదా.
పిండు అది ఎప్పుడో పోయింది కదా, ముందే పోయింది కదా, ఐన బండిల సౌండ్ వత్ చెప్పిన అత్తు ననే మస్తు కవర్ చేసినవ్ తీ అనుకున్నా అప్పుడేకూకున్న
ఉహు అమ్మో
పెడ్తా
ఆ
అ స ఓ ఉమ్
ఆ ఈ ఇంకా ఇన్ని పేపర్లు ఉంన్నేనో చూ పిచ్చి లేతుంది అయిపోతలే ఒకటి, రెండు, మూడు. మూడు పేపర్లు ఉన్నయి.
ఇంకాయిపోలే నేను మిన్ తిన్ హాఫ్ అన్ అవర్ల రాసెత్త దగ్గరున్న
అవునా
ఆ మా ఇంటి దగ్గర అంత పొట్టి పొట్టి గ్యాంగ్ అంత ఎక్కువైంది, చిన్న చిన్న పిల్లలు బానే ఉన్నరు. మొన్న హోలీ గుడా మస్త్ ఆడుకుర్రు ఆడపిల్లలు. నార్మల్గా మే మేమ్మే ఉంటుండే ఆడపిల్లలం మా మూడిల్లులు దాని తర్వాత ఇప్పుడు అట్ సైడు పాలొల్లు ఉంటరు కదా ఇట్ల, మా ఇంటి ముందు పాలు అమ్ముతరు వాళ్లే అటు సైడ్ ఇల్లు కట్టుకున్నప్పటినుంచి పాప ఇంకా అటు సైడ్ వాళ్ళంతా చిన్నోలంతా ఇగ ఇప్ ఇప్పుడు పెద్దగయితుర్రూ నా వర్షనయిపోందిగ అట్ల వాళ్ళు ఇప్పుడు వాళ్ళు తయారైరు, వాళ్ళు గుడ అందరు ఆడపిల్లలు, మా తమ్ముడు ఒక్కడే ఉంటుండే అబ్బాయి ఇంకా వాళ్ళుంటుండే
ఉమ్
ఎవరు చిన్న చిన్న పిల్లలు, ట్యూషన్ కత్తరేమో అడిగుతే కాదా అసలికి ఎవరేం
సప్పుడు చేత్తలేరా
ఆ సప్పుడేక చూసిననే ఆ చెప్దాం అంటే ఎవరి మమ్మీలు వాళ్ళకి చెప్పుకుంటారు క ఇంకా మన దగ్గరికి ఎందుకు ఒత్తరు అంతా యూట్యూబ్
ఆ ఏమన్నా డౌట్స్ వుతుంటే అల్నే చూసుకుంటారు గంతే
ఇంకేమి చేత్తారు వాళ్ళు
హ్మ్